హాయి హలో ఆ బాగున్నాబ్బా ఆ హలో ఏం లేదు వినబడుతుంది. వినబడుతుంది నీకు వినబడుతుందా.
ఆ వినబడుతాంది.
ఆ ఏం చేస్తాన్నావు.
ఏం లేదు అబ్బా. బా. తిన్నారా వంట. తిన్నలే.
ఆ మేము కూడా అందరం. తిన్నము వంట వంకాయ ఆలుగడ్డ చేసిన.
మ్మ్
తిన్నాము. పడుకోనే ఫోన్ చేస్తున్నా నీకు. ఆ పిల్లలు తిన్నారు.
వచ్చిండ.
ఆ వచ్చిండు తిన్నాడు అన్నయ్య పడుకున్నాడు. ఇప్పుడే హ్మ్. మీరు తిన్నారా.
నేను తిన్న నా బిడ్. తిన్నది నా కొడుకి ఇంకా షాప్. అక్కడి నుంచి రాలే. అన్నకు టిఫిన్. పిన్న.
ఆ నైట్ డ్యూటా ఆ
రెండు గంటలది హ్మ్ పదినారా అయిదిరా వచ్చే వరకు.
ఆ ఏం కూర వండినవ్
టమాటా వండినా వంకాయ వండినా.
రెండు వేరు వేరియేషనా.
హ్మ్.
పడుకునే వరకు పదకొండు అయితదేమో కదా మీకు.
పదకొండు అయితాది పన్నెడు కూడా అయి.
ఆ.
హ్మ్.
మళ్ళా పొద్దున ఎప్పుడు లేత్తవు.
పొద్దున తెలివిగా నాలుగున్నరా ఐదు. ఈ రోజయితే ఆరున్నరకు లేసినా వర్షం వచ్చేది కదా వర్షం వచ్చింది కాట్టి ఈరోజు.
అవును
ఆ ఉరుములు మెరుపులు జుసినవ ఎట్ల గోరంగ బయం మేందిి నాక్
అవును అవును మేం కూడా ఫ్రిడ్జ్ ఫ్లగ్ తీసినాం ఉమ్
ఉం తిరివే ఉన్నది కాని ఆ వర్షానికి బయటికి పోయి తడిసి పని చేేసి ఎందుకని కొంచెం తగ్ నంకనే బయటికి పొదంలే అన్నటు సైలెంట్ నున్నా
ఆ నేను లైట్ లైట్ గా చినుకులు వడంగానే ఊడ్చుకున్నా
ఉమ్
ఉ నీళ్ళు జల్లుకుని అప్పుడే నల్లొస్తా ఉండే ఇగ నీళ్లు పట్టుకోవాలికదా ఇంట్ ఇట్లా కనేసి నీళ్ళు పట్టుకున్నా
ఉమ్
ఆ ఈ డే అంత ఉంటది కావచ్చు అనుకున్నా గాని
నిజమే అబ్బా నిజం నేను కూడా డే అంతా ఉంటది కావచ్చు స్కూల్ ఇప్పుడు బంచ్ ఇంటి కాడా రెస్ట్ తీసు కుందామనుకున్న
ఆ నాయి బట్టలు ఆరి ఆ హా
బందయింద ఆ వర్షం
ఆ తొమ్మిదిటి వరకు తొమ్మిది ఏంది తొందరగానే ఎనిమిది వరకే అనుకుంటా ఏడున్నారో మీది ఇ అప్పుడు కరెంట్ ఇంకా ఊకే పోోవుడు అచ్చుడు పోవుడు అచ్చుడు కరెంట్ లేదు చల్లి నీళ్లు వేడి వేసుకుొని స్నానం చేద్దామంటే అవునా ఏ బాగా చల్ల కూడా నేను కూడా చల్ల ర్నీ లేదు అని అనుకున్నా గాని నన్ కరెంట్ వచ్చదా ఆగనప్ప
ఇ నా కరెంట్ వచ్చేదా కాగితే నా స్కూల్ దూరం ఉన్నది కాబట్టి నీకు కరెంట్ వచ్చేదా కాగలే. చల్లటి నీళ్లతోటి. గుడ గుడ చేసిన కూడా చేసినా అప్పటికే లేట్ అయింది తొమ్మిదిన్నర అయ్యింది అప్ప ఇప్పటికే
ఆ అవును ఈ వర్షాలు ఉగాది ముందు ఇట్లనే కొడతాయి
అకాల వర్షాలు ఇవి
హా
అ
రంజాన్ పండగ రేపు
రేపు హాలిడే మనకు
ఆ రంజాన్
ఈరోజు వంట చేసినావా స్కూల్లో
లేదు
నన్న ఏపిస్తది మా మేడం రంబ
అవునా
ఆ
హ
ఆ కచ్చితంగా చేపిస్తదా ఆమె
హ ఇంకా ఏంటిది సా ఆ
చెప్పాలబ్బా
చెప్పాలనే
ఆ
ఇంకా హాలిడేస్ సమ్మర్ హాలిడేస్ వెళ్తున్నా మరి
మనకి ఇంకేమి ఇయ్యలే కదా మండే మండే రోజు రోజు మండే రోజు ధర్నా ఉందట అస్తావా
ఆ అస్త
మరి అమస్ స్తదా నువ్వు వత్తవా
నేనే వస్తా
అదే మరి ఎవరో ఒక్కరు అంటే ఆ ఇప్పుడు అక్క పెట్టింది ఎందంటే. ఎవరు ఒక్కరు సెంటర్లా ఉండి రావచ్చు లేదంటే మనకు జీతం వెేయ్యకపోతే ఇద్దరు రావచ్చట.
అవునా
అట్లా హ్మ్మ్ సి ఐ టీ లో లేవా నువ్వు
లేను నేను
నీ నీ గ్రూప్ యాడ్ కాలే లే
కాలే అయిందిగా నేను లేను మరి నాక్ పెడతలేరు ఎవరు
ఎగ్జిట్ అయినావా
ఎగ్జిట్ కూడా కాలే
లేదు అందరినీ గ్రూప్ యాడ్ చేసి మరి అంటే ఇప్పుడు అక్క పెట్టింది ఏదంటే అట్లా పెట్టింది ఎవరో నాకొచ్చింది ట్వంటీ త్రీ మండే రోజు ఆ ధర్నా ఉన్నది.
హ్మ్మ్
ఒకవేళ మనకు కు శాలరీ ఇస్తా అనన్ అంటేనేమో ఆ టీచర్ ఎరన్నా ఆయన్నా ఉండాలి ఎవరన్నా ఒకరు లేదు మేము ఎయ్యము అనే గవర్నమెంట్ అనేది ఉన్ అంటే ఇద్దరు ధర్నాకచ్చుడే
ఓ
మీ దాంట్లో ఎవరత్తరు మరి మరమత్తద నవ్వు వత్తవా హలో
ఉ
హలో హలో
ఏ చూడాలే ఆ చూడాలి టె ఇగ ఆ హలో హలో వినబడుతలేదా
మా నాహా వాయిస్ కట్టయితంది దబ్బా హలో
తలేదా జా
వా ఆహా వాయిస్ బ్రేక్ అయితందోయి వినవడతలేదు
ఆ
వినబడుతుందా
వినవడుతందా
ఉ వర్ష వర్షాల ప్రభావం కావచ్చు కాని వాయిసు కట్ అయి తుంది కొంచెం కొంచెం
ఆహ సరాగిని
ఇంకా పిల్లలే ఏం చదువుకుంటారు హలో హలో
కట్టయితంద
ఆ బ్రేక్ బ్రేక్ బ్రేక్ బ్రేక్ అయితు బ్రేక్ బ్రేకయి తందబ్బ వినబడు తెలేదు సరిగా మీకు వినబడ తుంద
నా అయి
నీకు వినబడుతల్ నీకు వినబడతందా
నేను ఇంట్లోనే ఉన్నావా
ఇంట్లో నీకు నా వాయిస్ ఇనవాడు తంద నీకు
ఫ్యాన్ సౌండ్ కావచ్చు మరి
ఆహా నా వాయిస్ నిక్ క్లియర్గా ప్
ఆ గదే సిగ్నల్ ఉండట్లేదు ఆ
అదే సగం బ్రావ్ బ్రేక్ బ్రేక్ అవ్వకుంట వస్తాంది వినబడతలే సరిగా
ఆ హలో
సిగ్నల్ ప్రాబ్ లమా ఆ వినబడుతందా
అల్
హలో
వినబడతా
వినబడుతందా వోయి
నా దగ్గర
సిగ్నల్ లేదా నీ దగ్గర లేదా నా దగ్గర ఉన్ కొంతెం కొంచెం వినబడతంది
ఓ సా ఉగాది పండగ చిన బడ్ తాంది ందబ్బా ఉగాది పండుగ ఎట్లా జరుపుకో ఆ నా వాయిస్ అ